ఆ ఏంటె చెప్పు
ఏం లేదు ఎంత శుభ్రంగా అయినా లేపకపోతే బిజీ ఉన్నావేమో అనుకున్నాం
ఇప్పుడే అలా పని పూర్తి చేసుకొని కూర్చున్నాను చాలా అ
కళీనా ఉన్నావ మరి
ఆ ఖాళీగానే ఉన్నా అలా కూర్చొని
మావలి కాలంలో అందరు పనొత్తుడితోనే ఉంటున్నారు కదా
నిజమే ఉదయన్నే లేచేటప్పటి నుండి రాత్రి వరకు అంతా పరుగాయి కదా
అవును అప్పట్లో మనకు సమయం చాలా ఉన్నట్టు అనిపించదు ఇప్పుడైతే అసలు టైమే లేదు
ఇప్పుడు గంటలు నిమిషాల్లో గడిచిపోతున్నాయి అసలు ఏం చేస్తున్నామో కూడా తెలియట్లేదు
అవును మరి ఆన్‌లైన్ ఇప్పుడు అలవాట్ల గురించి ఏమంటావు నువు
అబ్బో వండడం కంటే ఆర్డర్లు పెట్టడమే సులభం అయిపోయింది అందరికి
అవును కానీ ఇంట్లో వండిన రుచ్చి ఆర్డర్ చేసినప్పుడ్లు ఎక్కడ ఉంటది ఆరోగ్యం ఇప్పుడు ఎక్కడికి చెప్పు
నిజమే అందుకే ఇప్పుడు అందరికి చిన్న వయసు లోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదా
అవును నిజమే చెప్పినావ్ మరి నైట్ లైఫ్ సంస్కృతి సంగతి ఏంటి
అవును రాత్రి అంతా మేల్కొని ఉండడం ఉదయం ఆలస్యంగా లేవడం అందరికి ఫ్యాషన్ అయిపోయింది
దాని వల్ల ప్రకృతికి దూరం అయిపోతు న్నాం ఈ సూర్యోదయం చూడ్డం కూడా మర్చిపోయాం
అప్పట్లో తెల్లవారుజామున పనులన్నీ మొదలయ్యేవి
ఇప్పుడు అంతా యంత్రాలయం వ్యాయామం చేయడానికి కూడా జిమ్ కెళ్లా
అవును ఒకప్పుడు మనం చేసే పనులే మనకి వ్యాయామం ఇప్పుడు అన్ని స్విచ్ నొక్కగానే అయిపోతున్నాయి
ఉమ్. అవును నిజమే మరి ఈ సోషల్ మీడియా ప్రభావం మరీ ఎక్కువైంది కదా ఈ రోజులలో
వామ్మో అందరూ అందులోనే బ్రతుకుతున్నారు పక్కన మనిషి ఏమవుతున్నా కూడా పట్టించుకోట్లేదు
ఉమ్ ఏం లేదు ఒక ఫోటో దిగి లైక్ల కోసం ఎదురు చూడటమే జీవితం అయిపోయింది అన్నట్టుంది అందరికి ఇప్పుడు పరిస్థితి
నిజమే మన సంతోషం అంతా ఎదుటి వాళ్ళ కామెంట్ లోనే ఆధారపడింది.
దీని వల్ల మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది కదా ఆ లైక్ల కోసం వెయిట్ చేయడం వల్ల.
ఖచ్చితంగా అందరూ ఏదో ఒక అభద్రతా భావంతో ఉంటున్నారు.
అవును నిజమే చెప్పినావ్ మరి మన పాతకాలపు ఆత్మీయతలు ఇప్పుడు ఉన్నాయంటావా
ఉన్నాయంటే లేవనే చెప్పాలి చుట్టాలు వచ్చినా ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు.
అప్పట్లో అయితే ఒకరింటికి వెళ్ళడం అంటే ఎంత సరదాగా ఉండేదో ఇప్పుడైతే
ఇప్పుడు వెళ్లాలంటే ముందే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది
ఊహుం అవును అంతా ఎట్లా ఆర్టిఫిషియల్ అయిపోయింది కదా
నిజమే కానీ టెక్నాలజీ వల్ల కొన్ని పనులు
అవును ఇట్లా బిల్లులు కట్ పెట్టడం బ్యాంకింగ్ అన్ని ఇంటి నుండే అయిపోతున్నాయండి
ఆ సమయాన్ని మనం మంచి పనుల కోసం వాడుకోవాలిక
మరి పుస్తకాలు చదవడం తగ్గిపోయింది కదా
అవును ఇప్పుడు అంతా వీడియోలే చదివే ఓపిక ఎవరికి ఉంది ఎవరికి లేదు
ఉమ్ పుస్తకం చదివితే వచ్చే ఆ ఊహాశక్తి ఇప్పుడు రావడం లేదు కదా
నిజమే మళ్ళీ మనం పాత పద్ధతుల్లో కొన్ని అలవాటు చేసుకోవాలి
ఖచ్చితంగా అప్పుడప్పుడు ఫోన్ పక్కన పెట్టి మనుషులతో కూడా మాట్లాడాలి ఇక
అప్పట్లో మనకు చదువుతో పాటు ఆటలు కూడా ఉండేవి
అవును స్కూల్ అవ్వగానే అందరం గ్రౌండ్ లోకి పరుగులు తీసేటోళ్ళమ్ కదా
ఇప్పుడు పిల్లలకి అసలు గ్రౌండ్ అంటే ఏంటో కూడా తెలియడం లేదు
స్కూల్ బిల్డింగులు అన్నీ అపార్ట్‌మెంట్ల మధ్య ఇరుక్కుపోయి ఉంటున్నాయి, గ్రౌండ్ అంట ఏం తెలుస్తది చెప్పు అబ్బో పిల్లల బరువు కంటే బ్యాగులే బరువులు ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్య
సమస్యలు వస్తున్నాయి వాళ్ళకి పాపం
నిజమే చదువు అంటే జ్ఞానం కాదు కేవలం మార్కుల మార్కెట్ అయిపోయింది రోజులలో ఎక్కడ చూసినా కూడా అదే అయితుంది
మరి ఈ ట్యూషన్లు కోచింగ్లు క్లాసులు సంగతేంటి
స్కూల్ సరిపోవడం లేదని మళ్ళీ సాయంత్రం ఇంకా బడికి పంపి
దీనివల్ల అసలు పిల్లల కి ఖాళీ సమయమే ఉండట్లేదు కదా
అవును వాళ్ళకి వాళ్ళ గురించి ఆలోచించుకునే సమయం కూడా లేదు ట్యూషన్ అంటారు వచ్చాక మళ్ళీ టిఫిన్ అని చెప్పి ఫుడ్డుపెడుతారు నైట్
అప్పట్లా మనం కథల పుస్తకాలు చదివేవాళ్ళం బొమ్మలు గీసే వాళ్ళం
ఇప్పుడు పెయింటింగ్ క్లాస్‌కి వెళ్ళాలన్నా దానికి ఒక షెడ్యూల్ ఉండాలి సపరేట్‌గా
నిజమే అన్ వాళ్ళ దాంట్లో ఉన్న క్రియేటివిటీ చచ్చిపోతుంది అనిపిస్తుంది కదా
ఖచ్చితంగా అందరు ఒకే రకమైన మూసపదాలే అవు తున్నారు ఇంకేం క్రియేటివిటీ ఉంటది
మరి ఆ తల్లిదండ్రుల అంచనాలు కూడా భారమే కదా వాళ్ళకి
అవును మావాడు ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలని వాళ్ళు బలవంత తం చేస్తున్నారు వాళ్ళ ఇష్టానికి వదిలేయకుండా
ష్టం గూడా అడిగే వాళ్ళే లేరు అసలు
మానసిక ఒత్తిడి పెరుగుతుంది అందరికీ చాలా మంది ఎదగలేకపోతున్నారు
నిజమే చిన్న చిన్న విషయాలకు పిల్లలు ఆందోళన పడుతున్నారు ఈ కాలంలో
అవును మరి చదువులో తెలువితేటలని అంటే ఇలా వాల్యూస్ నేర్పిస్తున్నరా అని అంటాం
అదే అసలైన సమస్య మార్కులు వస్తున్నాయి కానీ మనుషులను గౌరవించడం రావట్లేదు కదా
పెద్దలకు దండం పెట్టడం సాటి మనిషికి సాయం చేయడం మర్చిపోతున్నారు ఈ కాలం పిల్లలు
నిజమే కేవలం కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు అందరూ
నిజమే కానీ జీవితం అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు కదా
చాలా బాగా చెప్పారు మన చదువు మనకి ధైర్యాన్ని ఇవ్వాలి
మళ్ళీ మనం మన పిల్లలకి పాత పద్ధతిలో కొన్ని నేర్పించాలి ఇగ
అవును అప్పుడప్పుడు వాళ్ళకి కథలు చెప్పాలి వాళ్ళతో కలిసి ఆడుకో కోవాలి మనం కూడా
నిజమేనండి పుస్తకాల ప్రపంచం నుండి బయటకు తీసుకురావాలి
చాలా మంచి విషయం చర్చిద్దాం నీతో మాట్లాడుతూ ఉంటే సమయం తెలియట్లేదు
హ్మ్ అవును కరెక్టే అప్పుడప్పుడు పిల్లల్ని ఇట్లా జూ పార్కులకి జంతువుల్ని చూపియాలే రియల్ టైంలో కూడా
నిజమే వాళ్ళకి కనీసం బయటికి తీసుకెళ్లి చూపిస్తేనైనా తెలుస్తాయి వాళ్ళకు ఎలా ఉంది ఈ రోజుల్లో అని
మళ్ళీ ఇట్లా ఈ సిటీలలో ఉండేటోళ్ళని అప్పుడప్పుడు పల్లెటూరుకిి తీసుకెళ్లి చూపిస్తే వాళ్ళు ఇంకా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు.
నిజమే వాళ పల్లెటూరుకిి తీసుకొస్తే కనీసం వాళ్ళ బంధువులు ఎవరు ఎవరు ఏమవుతారు అనేది తెలుస్తాది వాళ్ళకి
హ్మ్ అంతే కదా లేక్ పోతే ఇప్పుడు పిల్లలకి ఎడా ఎవర్ని బాబాయ్ అనాలి ఎవర్ని అత్తమ్మ అనాలో కూడా ఎవర్ని పిన్ని అనాల్లో కూడా తెలువట్లేదు
ట్టాలు ఏమవుతారు అనేది కూడా అసలు అర్థం కావట్లేదు ఎప్పుడు చూడు ఆ ఫోన్‌లోనే ఉంటున్నారు
మనం అంటే అక్కడ ఉండేవాళ్ళం కాబట్టి అందరినీ చెప్పేవాళ్ళు మనం పేరెంట్స్ మనకి
ఈ కాలం వాళ్ళకి ఫోన్ లో గేమ్స్ అవే సరిపోతున్నాయి ఏమంటే పుస్తకాలు క్లాసులు షెడ్యూల్ అంటూ బిజీ బిజీగా ఉంటున్నారు.
ఆ వాళ్ళ తప్పుడు ఏముంది చెప్పు వాళ్ళకి టైం ఉండ పొద్దున్న లేసినామా స్కూల్కి పోయి మళ్ల నైట్ ట్యూషన్ కి పోయి మళ్ళీ పొద్దున స్కూల్కి పోయినామా అట్లా డైలీ రొటీన్ అయిపోంది
నిజమే కానీ మనమే వాళ్ళతో కాస్త టైం గడిపితే వాళ్ళకి కూడా మనం నేర్పించచ్చు అన్ని విష
ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాలి మన పద్ధతి అప్పుడైతే వాళ్ళకి టైం ఉ టది వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు
నిజమే వాళ్ళకి మన పాత ఆటల్లో కొన్ని నేర్పించాలి వాళ్ళతో కలిసి మనం కూడా ఆడుకోవాలి అప్పుడైతే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు
ఉ ఈ ఫోన్లు కూడా ఎక్కువ ఇయ్యద్దు పిల్లలకు అసలు కొంచెం బయట గేమ్స్ కి పంపయాలి ఆడుకోవడానికి
ఆ నిజమే లేదంటే అదే ఫోన్ లో కూచ్ పట్టుకొని కూర్చుంటున్నారు కనీసం పక్కింట్లో ఎవరు ఉన్నారో కూడా తెలిద్ పెద్ద వాళ్ళకైతే
అదే కదా బయట ప్రపంచం అంటే తెలవట్లేదు ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడం ఇవన్నీ ఏవి లేకుండా పోతున్నాయి
అవును నిజమే ఇగ మనమే వాళ్ళ కాష్ బయటకి తీసుకెళ్ళలి అలా చూపించాలి అన్
హు ఇంకా అట్లా ఏమన్నా ఇట్లా ప్రాజెక్ట్స్ కూడా చెపియాలి పిల్లలతోని
ఆ అవును వాళ్ళే వాళ్ళకి స్కూ లో ఇస్తున్నారు ప్రాజెక్టులు కానీ ఇంటికి వచ్చామా అన్ని ఫోన్ లో పెతకమా రాసామా అన్నట్టే ఉన్ న్నారు వాళ్ళ సొంత ఆలోచనలే ఉండట్లేదు
ప్రతిది ఆన్లైన్లో దొరకడం వల్ల పనులన్నీ ఈజీ అయిపోయినాయి
నిజమే కానీ దాని వల్ల వాళ్ళు ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు కదా ఓన్ గా ఏది కూడా చేయట్లేదు వాళ్ళు
అంతే వాళ్ళ క్రియేటివిటీ అనేది బయటకి రావడానికి అవకాశమే ఉండట్లేదు.
ఉ నిజమే అప్పుడప్పుడు మనమే వాళ్ళతో ఫోన్ ఇవ్వకుండా నువ్వే ఓన్గా చేయుంటు వాళ్ళని కూర్చోబెట్టాలి.
అప్పుడే తెలుస్తుంది వాళ్ళు ఎందులో పర్ఫెక్ట్ ఉన్నారు ఏది నేర్చుకోవాలి అని మనం కూడా అప్పుడు అనలైజ్ చేసుకోవచ్చు.
అవును అట్లా చేస్తేనే కనీసం వాళ్ళకి తెలుస్తది ఆలోచించడం ఇంట కష్టమా అన్నట్టు అర్థంమవుతది వాళ్ళకి
వాళ్ళ పద్ధతి గంతే ఇగ
ఉ ఆ పిల్లలతో మనమే ఉంటూ
ఉ ఈ పుస్తకాల ప్రపంచం నుండి బయటికి తీసుకురావాలి.
ఆ అప్పుడప్పుడు కాస్త బయటికి తిప్పుతూ ప్రకృతికి అట్లా పార్కులు కా అవన్నిటికి తీసుకెళ్ళాలి ప్రశాంతంగా ఉంటారు అప్పుడు
అవును మీతో మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియడం లేదు నాకై తే ఉమ్ మనసు చాలా ప్రశ ప్రశాంతంగా తేలిగ్గా ఉంది ఇప్పుడు
సాయంత్రం ఏం వంట చేస్తున్నారు మీ ఇంట్లో
అర్ధం కాలేదండి ఏమన్నారు
ఈ రోజు సాయంత్రం ఏం వంటా చేస్తున్నారు మీ ఇంట్లో అంటున్న
ఏ చూడాలిగా ఇం కూరగాయలు ఉంటాయో ఏదో ఒకటి చేస్త పోంతే ఇంకేముంది
అంతే ఇక ఈ మార్కెట్ లో ఏవి దొరుకు
ఏవైనా ఆ ఆర్టిఫిషియల్ అండ్ నాచురల్ ఎ దొరుతుంది ఏదో ఒకటి వేసుకోవాలి తినాలి అన్నట్టు అయి
అంటే దాని వల్ల ఆరోగ్యం కూడా పాడైపోతుంది
ఉమ్ సరే అండి మరి ఉంటాను అండి ఇగ
ఆ జాగ్రత్త మీరు కూడా